హలో
ఆ హలో అక్క బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారాండీ
ఆ బాగున్నామక్కా, ఏం చేస్తున్నారు?
ఏం లేదక్క నార్మల్ గా ఉన్నామండీ, ఏముంది.
మ్మ్ ఇంకేం ఎక్కడికీ వెళ్ళాలనుకోలేదా ప్లానింగ్స్
ప్రస్తుతానికి ఏం లేదండి, మొన్నే ఇంకా రీసెంట్ గానే ధర్మస్థలంకి వెళ్ళొచ్చాము.
ఆ
మ్మ్ ధర్మస్థలము ప్లస్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి చౌడస్ తారకాన ఆ చెౌడస్ తర్ఖన ప్రతి స్వామికీ ఇట్లా వెళ్ళొచ్చామండి రీసెంట్ గా
అవునా
అవునండి
మ్మ్ మేం గూడా మొన్న రీసెంట్ గానే మైసూర్ వెళ్ళేసి వచ్చాము.
ఓకే
ఉమ్ అక్కడ ప మైసూర్ ప్యాలెసు మళ్ళీ చర్చ్
ఆ
ఆ ఇంకా చౌ చౌమండేశ్వర ఏదో టెంపుల్ ఉంది అ అక్కడ అది కూడా ఫేమస్సే ఉమ్
బాగుంటుందా అండి ప్లేస్ అంతా?
ఆ
ప్లేస్ అంతా ఎలా ఉంటుంది బా బాగుంటుందా లేదంటే సర వెదర్ గాని అ అంతా ఎలా ఉంటుంది?
బాగుంటుందండి అంటే ప్యాలెస్ మొత్తం పాత అంటే పాత రాజులు పరిపాలించిన వాళ్ళ వస్తువులు అలాంటివన్నీ అక్కడ ప్యాలెస్ లో పెట్టినారు బాగుంది
ఉహు
హు
గుడి అంటే ఏ ఏ ఏం గుడి అండి
కుడి ఆ అమ్మవారి దేవాలయం అదేదో సరిగ్గా గుర్తులేదు నాకు
ఆ
చాలా బావుంది టెంపుల్ మొత్తం ఆ అక్కడ మైసూర్ లో
మ్మ్ ఏ అంటే ట్రైన్లో వెళ్ళారా లేదంటే బస్లో వెళ్ళారా అండి
ట్రైన్ కే అండి అంటే మా ఫ్రెండ్స్ మొత్తం అందరం ప్లాన్ చేసుకొని ముందే ట్రైన్ కెళ్ళాము
ఓకే
ఉమ్మ్ దగ్గరే అంటే ఇక్కడ బెంగళూరు నుంచి దగ్గరే మైసూరుకి
ఆహా
మ్ అలా కాబట్టే ఇంకా ట్రైన్ లోనే వెళ్ళాము అక్కడే ఒక రోజంతా ఉండేసి అవన్నీ చూసుకొని చాలా బాగుండే అంటే ప్యాలెస్ ట్లో మొత్తం ఇప్పుడు రాజులు ఉంటారు కదా వాళ్ళ ఇల్లు అది అ ఉన్నామా అనన్ల్ అనేలాగా ఉంది అది ఇండ్లు లాగా ఉంది
ఓహో
వాళ్ళు కూర్చున్న చైర్స్ వాళ్ళు తిన్న ప్లేట్స్
అదెలే వాళ్ళు యూజ్ చేసిన సామాన్లు మొత్తం ఉన్నాయి అక్కడ
ఆ అన్నీ పాత రాజుల కాలంలో ఉన్నవన్నీ చాలా బాగున్నాయి
ఓకే మ్యూజియం లాగా పెట్టినారా మొత్తం అంతా
ఆ అలానే ఉంటుంది ఆ వాళ్ళు వాడుకున్న అద్దాలు అంటే చూసుకోవడానికి అద్దాలు గానీ
ఆ
సోఫాలు ఇలాంటివన్నీ అలానే పెట్టినారు
అవునండి అప్పుడు మీరస్ ఎలా ఉండేవి
అంటే చుట్టుకారం అదేదో ఇప్పుడు మామూలుగా మనం చిన్న చిన్న మిర్రర్సు లే పోతే చెక్కతో చేసినవి ఇలా ఉంటాయి కదా
ఆ
అవి దానికి చుట్టుకారం గవ్వలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి వా తో పెద్ద పెద్ద అంటే మనకంటే హైట్ ఉన్నవి ఆ ఉంటాయి కదా అద్దాలు అట్లాంటి వాటికి చు ట్టూ గవ్వలతో చేసినవి ఇంకా రకరకాల ఇనుము అలాంటివన్నీ బాగా వేరేగా ఉన్నాయండి
యా హో
ఊ
అప్పటికి ఇప్పటికి వస్తువులు చాలా డిఫరెన్స్ గా ఉన్నాయా డిఫరెంట్ గా ఉన్నాయా
చాలా డిఫరెంట్ అసలు వాళ్ళు కూర్చున్న చైర్స్ గానీ అప్పుడు ఆ కుర్చున్న చైర్స్ టేబుల్స్ అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే ఇ ప్పుడు మనం ఎన్ని లక్షలు పెట్టినా కూడా అంత స్ట్రాంగ్ గా రావేమో అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే
యావ్ ఇప్పుడు ఎవ్వరండి చెక్కతో చానా తక్కువ చేపిత్తారు చేపిస్సినా కూడా అంత క్వాలిటీ ఉండవులేండి ఊ
క్వాలిటీ అంటే ఏం లేవు అప్పుడు తక్కువ డబ్బులు పెట్టినా కూడా క్వాలిటీ ఫుల్లు క్వాలిటీతో వచ్చేవి
అవునవును
ఇప్పుడు మాత్రం క్వాలిటీ మనం ఎంత డబ్బులు పెట్టినా ఆ క్వాలిటీ మాత్రం రావడం లేదు
ఇప్పుడు చెట్లు కూడా అంత బలంగా ఎక్కడ పెరగనిస్తున్నారండి కొంచెం పెద్దగైతేనే కొట్టేసే కొట్టేయడం అలా చేస్తున్నారు కదా అప్పుడు చె ట్లు యవ్ వెయ్యి సంవత్సరాలైనా ఆ చెట్టును అలానే ఉ ఉండనిచ్చేవారు అట్ల చెట్లు పరంగా కూడా మంచిగా ఉండేవి అవి అప్పుడు
ఊ అదే ఇప్పుడు మన పల్లెటూర్లల్లో అయితే చెట్లు ఎక్కడైనా చె పల్లెటూరులోనే కాదు టౌన్లల్లో అయినా చెట్లు ఎక్కడైనా ఉందంటే దాన్ని చెట్లు మొత్తం కొట్టేసి ఏ పెద్ద పార్ట్మెంటో ఏ ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ఎవరూ చెట్లను పెంచాలి అనే ఆలోచన లేదు ఎవరిక
ఆ అవునండి
ఊ అలా కాబట్టి ఇప్పుడు అసలు దాని వల్లనే వర్షాలు కూడా రాకుండా ఆగిపోతున్నాయి
అవును బట్ ఇప్పుడు కొంచెం చెట్లు పెంచడానికి అవగాహ అవగాహన కల్పిస్తున్నారు జనాలు జనాలకి హే బట్ అయినా కూడా కొట్టేయడం చాలా ఎక్కువైపోయిందిలేండి ఇప్పుడు
అవును ఎక్కడ చెట్లు ఉన్నా కూడా అసలు చెట్లే పెంచడం లేదు అప్పుడు చెట్లు ఎక్కువ ఉండేవి
అవును మేం రీసెంట్ గా ధర్మ స్థలంకి వెళ్ళాం కదా అండి అక్కడ చాలా చేట్లు ఉన్నాయండి
అవునా
ఆ అవునండి చాలా అంటే చాలా అడవి ఉందిలేండి అక్కడ
హబ్బా మెయిల్
ఆ ట్రైన్ లో పోతే వ్యూ అంతా బాగుంటుంది మేము బస్ లో వెళ్ళాము నైట్ టైమ్ అదంతా కనిపించలేదు కాని
హు
ట్రైన్ లో గిన వెళ్తే బస్ బాగుంటుందండి
అవునా పని చేస్తామండి మేము కూడా వెళ్ళాలి అంటే బెంగళూరు ఎంత దూరం అవుతుంది ధర్మస్థలం
ఆ ఒక్క త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అనుకుంటానండి నాకు సరిగా తెలీదు త్రీ సిక్స్టీ అనుకోయంటా అనుకుంటా
అవునా
హా అక్కడంతా బానే చెట్లు ఎక్కువగా ఉన్నాయండి డైలీ ఎక్కువ వర్షం పడుతూనే ఉంటుందంట అక్కడ
అదే అండి ఇప్పుడు మనకి చెట్లు ఎక్కువ పెంచితే వర్షాలు ఎక్కువ వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇలాగే చెప్ చెట్లు పెంచడం వల్ల ఎంత మేలు అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్షాలు ఎ క్కువ వస్తున్నయి హు అక్కడ ఏం స్వామి ఏం సా స్వామి ఉంటారు
శివుడు అండి ధర్మస్థలంలో శివుడు ఉంటాడు
ఆ
ఉ గదిఅంతే కుక్కేలో సుబ్రహ్మణ్యస్వామి ఇద్ద శివుడు కుమారులు ఇద్దరు అక్కడ అంటే కుక్కేలో సుబ్రహమణ్య సా స్వామి ఉంటాడు చౌడేస్తర్ లో గణేష్ ఉంటాడు
ఓ చ ఇది విన్నా అండి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము వెళ్ళాలి ఎప్పుడు కుదురుతదో చూడాలి
హు
చాలా బాగుంటుంది అదే మీరు మొన్న స్టేటస్ పెట్టింటే చూసినా అదే మీ బాబు బర్త్డే కదా ఆ ఎలా చేస్తున్నారు బాగా చేసినారా
ఆ అండి బాగానే చేసాము ఫుడ్ ఫుల్ గ్రాండ్గా కాదు దేవస్థానం కు వెళ్ళాము
ఆ
ఆ అలా ఇంట్లో నార్మల్గా కేక్ కట్ చేసుకున్నామండి అంతే
అవునులే
ఆ హా
స్కూల్ కు వెళ్తాడా మీ బాబు
లేదండి ఇంకా ప్రస్తుతానికి వెళ్ళలేదు అంగన్వాడికి ఇంకా పంపించాలండి
అవునా అంటే ఇలా టౌన్ లల్లో బెంగళూరులో ఇలా కూడా ఉంటాయా
ఏంటివి
అంగన్వాడీ స్కూల్స్
ఆ గవర్నమెంట్ ఉంటాయి కదండి
అవునా
ఆ ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయంండి మనం మనకి ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయా లేదాని డౌట్లు వస్తూ ఉంటాయి అంతే
కరెక్టే కరెక్టే అదే పల్లెటూరులలో అయితే ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడీ స్కూల్కే పంపిస్తుంటారు కదా
ఆ అవును
ఉ
మేము కూడా నర్సరీకి వేద్దాం అనుకున్నాం బట్ ఇప్పుడే ఇంకా వాారికి ఏం ఉంటుందండి సిట్టింగ్ మంచిగా వాళ్ళు కూడా కూర్చోబెట్టి తినిపెట్టి పడుకోబెడతారంట అందుకు డబ్బులు ఎందుకు వేస్ట్ అనేసి అంగన్ వాడికే పంపిద్దాంమని మేం పంపించలేదండి నర్సరీకి
ఇప్పుడు ఏముందండి అసలు పిల్లలు కొద్ది రోజులు కూడా ఇ లో ఉండించడం లేదు తల్లిదండ్రులు చిన్నగా ఒక మూడేళ్ళు నాలుగ ఏళ్లు వచ్చినాయా పిల్లలకి అప్పుడే స్కూల్ అంటూ స్కూల్కి వేసేస్తారు వాళ్ళని
మూడు సంవత్సర వాళ వరకు ఎక్కడండి టూ టూ ఇయర్స్ కంప్లీట్ అయితేనే బేబీ సిటింగ్ వేసేస్తున్నారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కే ఇప్పుడు జాయిన్ చేసుకుంటు ఉన్నారు బేబీ సిటింగ్ కి
ఉ అది వాళ్ళకి ఆ ఓ పదివేలో ఇరవై వేలు అంటే అరవై వేలు డెబ్బై వేలు ప్లస్ స్కూల్స్ అని
అరవై వేలు ఇక్కడ బెంగళూరుకు అయితే వన్ ల్యాక్ పైనేనండి టోటల్గా అమౌంట్
ఆ చూడండి అసలు మనం చదువుకునే టై లో మన డిగ్రీ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ క అయినా కూడా అంత డబ్బు అయిపోలేదు
అవునవును అయినా అప్పుడు చాలా తక్కువలుండి ఫీజులు నేను టెన్త్ వరకు చదువుకున్నా టెన్త్ లో కూడా ఫోర్ థౌజండ్ అంతేనండి ఫీజు ఇయర్కి ఆ
నేను ఇంటర్ చదివేటప్పుడు ఇరవై రెండు వేలో ఇరవై వేలో ఇప్పుడు అసలు చిన్న చిన్న స్కూల్స్లో కూడా ఒక రెండో క్లాసు ఒకటో క్లాస్ పిల్లలకి ముప్పై నలభై వేలు
అది పల్లెటూర్ లో ఫీజ్ అండి. ఇంకా సిటీస్ లో అయితే ల్యాక్స్ లోనే మొత్తం అంతా.
అదే కదండి.
ఉ నర్సరీకే స్టార్టింగ్, నర్సరీకే వన్ ల్యాక్ పైనేనండి అమౌంట్ ఇక్కడ.
జస్ట్ ప్లే స్కూల్ అంటారు వాళ్ళని పిల్లల్ని ఆడించడానికి, పినిపించడానికి లక్ష రూపాయలు కట్ట ట్టాలి
ఆ అవును
కష్టమే అండి సిటీస్ లో బతకడం, జీవించడం చానా కష్టం.
కానీ అదే ఇప్పుడు వాళ్ళ అదే ఎవరు ఆలోచించట్లేద మనం పిల్ల కష్ట కష్టపడేదే పిల్లల కోసం కదా అని అట్లనే ఇన్వెస్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఎక్కువ, తక్కువని చూస్తలేదు ఇప్పుడు.
పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటే చాలు అనే ఆలోచనలో ఉన్నాడు.
ఉ కానీ అది బిజినెస్ గా వాడుకుంటున్నారు ఇప్పుడు చదువుని.
అదే అదే
ఆ ఎంతయినా పెడతారులే అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎడ్యుకేషన్
కాలేజెస్, స్కూల్స్ కూడా అలానే ప్రవర్తిస్తున్నాయి కదా
ఉ అవునండి ఏముంటుందండి ఒక వన్ ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి ఏమి ఉంటాయని చెప్పడానికి ఫస్ట్ సెకండ్ కంటే పోని ఉన్నాను లే అనుకోవచ్చు నర్సరీకి ఏముంటుందండి చెప్పడానికి ఏం ఉండదు
నర్సరీ, యూకేజీ, ఎల్కేజీలకు అసలు వాళ్ళకి ఏం చెప్తున్నారు అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు
ఆ అవును
కానీ పేరెంట్స్ అలా ఆలోచించరు చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉంటే పెద్ద అయ్యాక వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండదు అనేటట్టు ఆలోచించి పెద్ద పెద్ద స్కూల్స్ కే వేస్తుంటారు
ఆ అవును
ఉ
ఓకే అండి ఇంకేం లేదండి ఆ బాయ్ అండి
ఉ